హలో ఆంటీ
హలో ఆ
ఎలా ఉన్నారంటీ ఎలా ఉన్నారంటి, చ్యాల్ రోజులయ్యింది.
ఆ ఆ బాగున్నావు బానే ఉన్నావు. ఏంటి సంగతులో అక్కడ ఎలా ఉంది. మీకు వాతావరణం ఎలా ఉంటుంది. అక్కడ
కొంచెం, ఈరోజు చల్లగా ఉందాంటి బాగా
ఆహా
ఇవాళ ఎందుకో సడన్ గా చల్లగా ఉంది. నిన్న నైట్ కూడా కొంచెం పడింది. తుప్పర్ లాగా పడింది.
హ్మ్ అందుకే, ఈ రోజు కొంచెం చల్లబడిందేమో
హ్మ్ ఈ రోజు చల్ల పడిందిలే, గనీ కొంచెం హెడేక్క్ ఉంది. బాగా ఆ సడన్ గా మారిపోయింది. కదా
అవున్ అట్మాస్ఫియర్ వాడితే, మనకి హెల్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి.
హ్మ్మ్ మీకెల్లా ఉందాంటీ.
ఆ బాగానే ఉంది. కానీ మాకు కూడా ఈ రోజు కొంచెం చల్లగానే ఉంది. మామూలుగా అయితే ఎండలో ఆల్రెడీ ఇప్పుడు ఇంకా మార్చే, కదా మార్చి లోనే మంచి ఎండలు వచ్చేసినెయి. ఈ రోజు కొంచెం మబ్బుగా ఉంది. ఏన్ టే అనుకున్నాం అదే అయితే మీ సైడ్ వర్షం పడిన ఎఫెక్ట్ అయ్యి ఉంటది. మాకు కూడా కొంచెం చల్లబడిందనమాట
ప్చ్ వమ్మో లాస్ట్ వీక్ నుంచి, హెవీ హీట్ట్ ఉందాంటీ
హ్మ్మ్
అదే ఓమెన్న ఎంటర్ర్ పోయిన్యూర్ కి ఒక మీటింగు నోవాట్టర్ లో జరిగింది. అక్కడ ఇన్వైట్ జేస్ సేరు
ఓకే
నాక్కడకి వెళ్ వెళ్ళినాను కొంచం రోజులు రోజులు బాగుంది.
మ్మ్ కే
ఇగ మళ్ళాజ్ జాబ్ మేళా అనమాట ఉమెన్స్, నారీ జాబ్ మేళా అని ఉమెన్ సుది.
హ్మ్
ఓన్లీ విమెన్స్ దన్మాట సో దానికి, ఆర్గనైజర్గా ఇక్కడ చేసాం, అనమాట ఒక ఎన్ జీ వో తరుపున బానే వచ్చారు. ఈ ఎండకి అసలు ఫుల్ ఎండ అంటే ఆ రోజైతే.
హ్మ్ చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి. చాలా ఎండలు భరించలేక పోతున్నాం. పది గంటలు దాటిక బయటికి వెళ్తే అసలు ఆ ఎండరా బాగా ఎండర్ పడిపోతుంది.
హ్మ్మ్ మంచి ఎండలో వెళ్ళొచ్చాను, బానే ఒక రెండు వందల మంది వచ్చారంటీ. నౌకా ఇరవై కంపెనీలు వచ్చినాయి. అన్నీ చిన్న, చిన్న కంపెనీ అన్ అంటే స్లమ్ పీపుల్ కి ఒక ఎన్జిఓ అన్నిట్లో నేర్పిస్తుంది అ నమాట టాస్క్ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ కింద
ఉహు
ఒకలకి టైలరింగ్ ఒకలకి రిసెప్షనిస్ట్ ఎట్లాగా చెయాలి అవి గా రూల్స్ అండ్ రెగులేషన్స్ ఎలాగా అలానే ఇంకొకళ్ళకి వ చ్చేసి ఇది ఇగ ఉంటది కదా అంటీ కొన్ని వాచ్మెన్ లాగా వాచ్ ఉమెన్ బ్యాంకు లో పని చేయడం
ఓకే ఓకే వాళ్ళకి సాలరీ వాళ్ళకి శాలరీస్ ఎలా ఉంటాయి
చాలా తక్కువ ఉన్నాయి టెన్ ట్వెల్ అట్లా చాలా అంటే చాలా తక్కువ కానీ వ్యూమెన్స్కి వూమెన్స్ ఓన్లీ ఫర్ ఉమెన్స్ అని పెట్
హ
ఆ ఈకామర్స్ కంపెనీలు కూడా వచ్చినాయి ఒక నాలుగైదు ఇంకా మనం కూడా ఎందుకంటే ఉమెన్స్ కి ఎటు ఏజ్ కొంచెం థర్టీ ఫైవ్ కొంచెం మనకు కూడా కొన్ని ఓన్ జేడీలు ఉన్నాయి ఒక మూడు నాలుగు ఇగ మా ఆఫిషియల్స్ సరే లే నువ్వే హ్యాండిల్ చేసుకో కు మేము వాళ్ళు నార్త్ కదా అంటే ఇంకా నేనే చేస్ కున్నా అక్కడ
ఉ
ఎలా ఉన్నారు అంకుల్ గారు ఎట్లా ఉన్నారు బాబు ఎ ఎట్లా ఉన్నాడు
ఆ అందరు బాగున్నారు ఏంటి పండుగ ఏం చేస్తున్నారు ఈ ఉగాది పండుగ నేను
ఉగాది పండుగ అంటే ఇగ రేపు ఎల్లుండే కదా ఆంటి
అంటే రేపు అమావాస్య రేపు ఉ కొత్త అమావాస్య ఎల్లుండి కొత్త అమావాస్య అంటారు కదా కొత్త అమావాస్య రోజుని
అంటే పండుగ ఏ రోజు డిక్లరేషన్ ఎల్లుండని అంటున్నారు కదా అంటీ
రే అమావాస్య నెక్స్ట్ డే కదా స్టార్ట్ అవుతుది పాడ్యమి రోజుని మొదలవుతది మనకి ఉగాది ఎల్లుండే పండగ రేపు అమావాస ఎల్లుండి పండగ కొత్త అమావాస్య కూడా చేస్తారు ఇక్కడ మా ఏంటంటే నైవేద్యం అది పెడతారు అమ్మవారికి మ కాలమ్మ అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజతే చేసుకుంటాం ప్రొద్దున్న తల స్నానం చేసి అదేమో ఎల్లుండేమో పచ్చడి చేస్తాం కదా ఉగాది పచ్చడి వకు బచ్చలు తీసుకుంటాం
కొంచం అక్కడ ఆంధ్రా దిక్క్కొను కొంచెం గట్ గట్టుగా చేస్తారు ఇక్కడను కొంచెం వాటర్ వేస్తారు చింతపండు రసం చేస్తారుంటడి
ఆ వేస్తారు మేము కూడా వేస్తాం
ఉ ఇక్కడ ఎలా అంటే వాటర్ లాగానే కొత్త కొండ తీసుకొని ఆ దాంట్లోని ఇంకా వాటర్ వేసేస్తారు
ఆ పలుసగా చేస్తాంది అనమాట ఆ పలుసగా
విత్ వాటర్ ఎక్కువ క వన్ అంటూ అనమాట మనకు అక్కడ ఏపీ వైపు ఏంటంటే కొంచెం గట్టిగా చేస్తాం కదా ఉ అట్లా అనమాట ఇక్కడ ఉన్న భక్ష్యాలు స్వీట్ మనకి ఇక్కడ అది ఫేమస్ ఇక్కడ పండుగ రోజు
ఆ అన్నిీ వేస్తారు కదా షెడ్ రుజులు ఆరు రుచులు వేస్తారు
ఇవై రోజులు ఆ రోజులు అ చెడ రుచులు వేసిన తర్వాత ఇది స్వీట్ అనమాట
మాట ఆ
ఇన్నము మనకి ఎట్లా చేస్తారంటడి అటు వేపు పూర్ణమబూర్ లు అని అంటారు కదా ఇక్కడనా భక్షాలు అంటారు
ఉ అవును తెల్సు
ఉ అది కొంచెం తేడా ఉంటది ఇంక ఎలా అయినా న్యూ ఇయర్ కి నును తెలుగు సంవత్సరాదికి కొంచెం తేడా ఉంటది కదా
న్యూ ఇయర్ మంది కాదు కదా న్యూ ఇయర్ ఏంటంటే మెయిన్గా అంటే హిందూస్ది కాదు న్యూ ఇయర్ కానీ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు అందరు అది ఇది కూడా అన్ని న్యూ ఇయర్ అ అంటేనే న్యూ ఇయర్ కూడాస్తున్నారు
రాాం అంటే మనకి ఇది నూతన సంవత్సరం అన్నట్టు
ఉగాది రోజునే ఇంకా మహారాష్ట్రలో కూడా చేస్తారు ఉగాది కర్ణాటకలో చేస్తారు
అవును తెలుగు సౌత్ వాటిలో చేస్తారంటడి బానే
ఆ
మ్యా సుమం అన్నింటిలో కూడా అన్ని పండుగలు మాాగా చేస్తారు అన్ని కులాల వాళ్ళు చేస్తారు స్థిదిది
ఇంకేంటి విశేషాలు హ హెల్త్ బానే ఉందా
హ ఇగ బాగు కం అంటే ఇక అలానే ఇంకా ఇప్పుడు ఎండాకాలం కదా కొంచెం చలితే అ
ఆ
నా టీత్ తోట అయితే చాలా ప్రాబ్లం పడ్డా ఇంకొక టటు ఉన్నాయంంటి ఇంకా ఏదన్నా నమిలినా గట్ టు విని అంగ కొత
హ
కొంచం ఇప్పటికి ఇప్పటికిీ కొంచెం తేడా ఉంటది కదా
అవునవును
ఇంకా రెండున్నాయి ఈ సమ్మర్ లోపలే అవి తి చేసేయాలి
అకే
ఏం చేస్తున్నాడు అభిన
ఏమి చేయట్లేదు మామూలు
ఇంకేమన్నా నేర్చుకున్నాడా ఈ మధ్యలో
తో లేేదా ఇంకేంచె ఇంకేంటి మీకి మీకి ఏంటి ఏక్కడ టైం పాస్ రోజు ఏదో వర్క్ ఉంటది కాబట్టి టైం పాస్ అయిపోతుది
ఇంకా మాక్ ఏంటంటే ఇంకా వేరే వేరే కొత్త ప్రాజెక్ట్లు ఈ
రిక్రూట్మెంట్ అని అవి ఉంటాయి కాబట్టి టి అలాగే అయిపోతుంది రోజంతా కదా టైమ్ ఉండదు
అస్సలు అస్సలు ఉండదు కట్ట అప్పటికి నాకు కాల్స్ వస్తా ఉంటాయి కట్ అవుతా ఉంటాయి
మాకు ఇంట్లో పనులు సరిపోత
అవును నేను అదే అవును పాపం అప్పుడు చేస్తా అన్నారు నేను అనుకున్నా అ ఒక్కటే కదా పని చేేసుకునేది అని కే బిజీ ఉన్నారేమో అనుకున్న
హ్మ్మ్
ఈ మధ్యలో వచ్చారా అంటీ ఈడకి
ఆంటీ
ఆ ఆ‌ చెప్ప్ అ హలో మీకి వేరే విషయల పండుగల గురించి ఇంకేమన్న మాట్లాడతావా
చెప్పండి ఆంటీ మీరు చెప్పండి మీరు చిన్న ప్పటి నుంచి మీకు ఎట్లాగా జరిగి
చిన్నప్పుడయితే మాకు పండుగలు చాలా హాయిగ హాపీ పిగా ఉండేది ఇప్పుడు ఏంటి పండుగలు చిన్నప్పుడు పండుగలంటే అందరు కలిసేవాళ్ళు ఊళ్ళో ఉన్న మా చుట్టాలు మా మావయ్య మావయ్య మా చిన్నానాన్నలు వాళ్ళు వచ్చేవారు వాళ్ళ పిల్లలతో కలిసి మా కజిన్స్ తోను ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు ఇప్పుడు ఎక్కడ ఎవరింట్లో వాళ్ళు నేను ఏం పండుగలు పండుగలు అంటే ఎవరింట్లో వాళ్ళు పండుగలు ఏదో ఆ రోజు ఏదో దేవుడికి స్నానం చేసేసి దేవుడికి వచ్చేసుకుంటాం ఆ దీపం పెట్టేసేసి తర్వాత నైవేద్యం ఏదైనా పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టడం అవి ఆ లేకపోతే బయటకి ఎక్కడికైనా ఏ షాప్ కొ ఏ మూవీ కొ పార్క్ కొ వెళ్డం అంతే అంతేగాని చుట్టాలు కలవడం అది తగ్గిపోయింది కదా ము అప్పుడు రోజు లాగా అంత క రోజు
అవును చాలా చేంజెస్ వచ్చేసినయి ఆంటీ ఇప్పుడు ఏందంటే ఒక అప్పుడు పండుగంటే అందరి వా ఇంట్లోకెళ్లి వీళ్ళు వాళ్ళ ఇంటికి కమ్యూనికేషన్ బాగుండే
ఆనందంగా హ్యాపీగా ఈ పండుగ వస్తుందన్న ఒక ఆనందంలో ఇదిగా ఉండేది వస్తుందని ఇప్పుడు ఇప్పుడు మంట కేస్ ఏమో అయిపోయింది హ అ
సరే అండి మల్ల చేస్తాను మరి
ఓకే ఆ
బాయ్ అంటీ థ్యాంక్ యూ